హలో హలొ అమ్మా హలొ హలో
హల్లో
హలో అమ్మ హలో బావున్నవా?
హల్లో ఆ బావున్న మీరు బావున్నరా ఆ బ్ బావున్న ఆ బావున్న ఏం చేస్తున్నరు?
ఊరికెనే ఉన్నరా వట్టినే కూర్చున్నరా టెంపుల్ ప్ ఆ ఏం చేస్తున్నవ్ ర?
ఏం లేద్ మేం గుడ వట్టిగనే కూర్చున్నం.
నేను ఇందాక టెంపుల్కెళ్ళొచ్చిన, కూర్చున్న. ఆ పిల్లల్ స్కూ పిల్లల్ స్కూల్ నుండి ఒచ్చిర? అ ఆ ఈరోజు లాస్ట్ డేరా ఎందుకు రా వంట ఏ స్కూల్ కదరా
ఆ మధ్యాహ్నం ఎల్లింరు వాల్లు
ఔనా ఎందుకు?
అంటే ఈరోజు ఎదొ ఉండేనంట. వాళ్ళక్ స్కూల్లో ప్రోగ్రాం ఐతె ఈరోజు మధ్యాహ్నం ఎక్
ఔనా ఆ స్కూల్లో ఫ్రోగ్రాం కాదురమ్మ టెంత్ ఎక్సామేమె మర్ నాక్ తెల్సి ఐతే
మీ దగ్గర
మా దగ్గర ఐతే టెన్త్ ఎగ్జామ్ ఉండె ఆ మా పిల్లల ఒచ్చింరు ఒచ్చింరు ఊ ఎటు వొ ఎటు వోతాంరు సమ్మర్ల ఏం కత
ఏం లేద్ ఇగ ఇంకా ఏం ప్లాన్ చేస్కోలే ఎండల్గొడ్తున్నయ్ అని
ఔనా
ఆ ఔను మీరు
మేమైతె తిరుపతికి వెళ్ళాలి అనుకుంటున్న
ఆ
ఆ అంటె ఇప్పుడు సెలవులు కదామ్మ తిరుపతి పొ టే బావుంటదని అనుకుంటున్న పోయిర్రా ఎప్పుడైనా తిరపతి తిరపతి
ఆ
తిరుపతి పోయిర్రా ఎప్పుడన్న?
ఎ లేదు మనం ఎళ్ళాలి ఎళ్ళాలి
ఆ చాల బావుంటదిరా
ఆ
నేను ఇంతకు ముందు రెండు సార్లు ఎళ్ళిన
ఔన
మ్మ్ మీరొక్కసారి గుడ వెళ్ళలె
ఆ ఇంకా ఏళ్ళలేదు ఒక్కసారి కూడా
అవునా
ఆ వెళ్దాం అనుకుంటానంగాని అయితలె
మ్ మరి వెములావాడ వెళ్లిండ్రా ఎప్పుడన్నా
ఆ వెములావాడ వెళ్ళినాం ఒకసారి
ఒకటేసారి ఎళ్లిండ్రా ఉం
ఇదే లాస్ట్ డే న మీ దగ్గర భాగవతం చెప్పుడు
ఆ ఈరోజు లాస్ట్ డేరా లాస్ట్ రోజే ఈరోజు ఒక గంట సేపు భాగవతం నడిచింది నడిచిన తర్వాత ఇక అమ్మవారి కళ్యాణం కృష్ణ పరమాత్మ రుక్మిణీ మాతలది కళ్యాణం అయిపోయింది కళ్యాణం అయిపోయినంకా ఆ సంపూర్ణం చేసి భోజనాలు పెట్టింన్రు
అవునా
మ్ మిమ్మల్ని రమ్మన్న లాస్ట్ రోజు మీరు రాలేగా
ఆ ఇగ రాలేదు
ఉం మా ఊర్లో చాలా బాగుంటదిరా అన్ని కూడా అన్ని పండగల అయినా మా ఊర్లో అంతా ఏ పని అయినా కలిసి కట్టుగానే ఉంటది మా ఊర్లో జనాలందారు ఒకటేలా ఉంటారు ఇక అంటే ఏ చేస్ నా ఈక్వల్ అన్నట్టు ఇగా అందరికి ఒకరిక ఒకరు చెప్పుకుంటాం అన్నట్టు
ఆ అవునా
ఉం
ఇగ రాలేదు వద్దాం అనుకున్ననం గని రాలె
అవునా
ఆ
ఇంకా అస్తే అయిపోతుండే మా ఊరు చూసినట్టుంటుండే మ గుళ్లో జరిగిన కార్యక్రమాలు చూసినట్టు ఉంటుండే చానా ముంది వచ్చిర్ తెలుసా ఉం హల్ డే దొరక లెదే మో కదా లీవు
ఇంకేం ఇంకే సంఘట్ మలచ్చ
చాలు
ఆ అందరి పెట్టిన్రా ఎంత అంటే టెంపుల్లో ఉన్న వాళ్ళకే కాదు ఇం క బయట నుండి అన్ని ఊర్ల నుండి అస్తారు కదా
ఆ
వాళ్ళక్ కూడా అరేంజ్మెంట్ చేస్తారున్నట్టు అంటే రోజు దానికన్నా ఈ రోజు జొ పదింతలు ఎక్కువ వస్తారు ఆ రోజు వచ్చే జనానికన్నా ఈ రోజు పది పదింతలు ఎక్కువ వస్తారు జనాలు
ఆ
ఇవ్వాళ్ళ సంపూర్ణం కాబట్టి అందరికి అరేంజ్మెంట్ చేస్తారు. ఆ ఈ సమ్మర్ల వెళ్తారా తిరుపతి మరి మీరు?
త్తనం మేము కూడా
ఆ
ఇగ హాలిడేస్ అచ్చిన్ తరువాత ఏళదం అనుకుంటున్న
ఎట్లా రిజర్వేషనా లేకుం
ఏలేద్ నర్మల్గానే ఎల్తామ్
అవును నార్మలాగేళ్తే మాకు మాకిక్కడ బాగా లాంగ్ రా రిజర్వేషన్ చేసుకుంటే బాగుంటది.
ఆ అ
రిజర్వేషనే చేసుకుంటాం అప్ అండ్ డౌన్
మ్మ్ అవునా
మ్మ్ ఇప్పుడు నార్మల్ గేళ్తే అందరు ట్రైన్ కద అసలు జనాలు ఎక్కనియనే ఎక్కనియారు ఇగ దోబ్బుతా ఉంటారు ఇగ మామూలుగా మనం నా రిజర్వేషన్ చేసుకున్నాం అనుకో. ఇగ మన సీట్లో మనకుండిపోతాయి అక్కడ తిరుపతి దాకా
అవునవును
అవును అదే
ఇంకా ఏం చేస్తున్నారు?
అంతా మంచిదేరా ఎప్పుడు ఏళ్తారు మరి తిరుపతికి?
ఈ రోజు మాదగ్గర హనుమాన్ టెంపుల్ దగ్గర భోజనాల్ వెట్టిరు.
కోతిందా
ఇట్లా మాలలు వడతారు కదా
అవునా ఆంజనేయ స్వామిత
టమాటో
అవునా ఎంద ఒక్కటి ఒక్క ఫాను మ్మ్
తిన్నారా ప్చ్ ఎంజేసిరు స్పెషల్
గుల్లోనే భోజనలైనై గుళ్ళో ఇవాళ బా అవును ఏమంచి పెట్టిరంటే వైట్ రైసు ఆల్బతు, బజ్జి
అవునా
పెరుగు పచ్చడి, సెనగ చెనగపప్పు వంకాయ, గుత్తి వంకాయ, ఆలుగడ్డ కర్రీ వేరే, దొండకాయి కర్రీ వేరే ఎన్ని రకాలు పెట్టారు లేదు ఒక్కరే ఒక్కరే ఒక్కరే
అఆ ఎవరికి ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు.
ఆ అంతే అంతే
ఏది ఇష్టం అయితే అది ఏస్కోని తినడం అంతే.
అవునా మా దగ్గరే ఏం లే పప్పు, వంకాయ, రైస్ పేట్టిరు అంతే
అంతేనా
ఔను పిల్లలోచ్చిరా మరి స్కూలకెళ్లి?
పిల్లలు వచ్చింరు
ఆఫ్టర్నూన్ వాళ్ళు కూడా వచ్చిరా టెంపుల్ కి?
ఏ రాలేదు వా రావద్దు నేను ముందెలినా నేను నైన్ ఓ క్లాక్ వెళ్లిన వాళ్ళకు, పక్కింటోల్లకు తాళం ఇచ్చేస్ పిలష్ణ వాల్ ఒచ్చిన్రు ఆ మ్మ్
బాగా ఎండలు కొడుతున్నాయ ఫ్రిడ్జ్ లో ఎం వాటర్ తాగా
ఫ్రిడ్జ లో వా
ఆ
వేడి చేస్తది రా తర్వాత
హు
ఫ్రిడ్జ్ వాటర్ అంటాం గాని తర్వాత వేడిగా వేడి చేస్త
అవును త బుద్ధి అయితలేదు. అసలు బయట వాటర్
ఆ
అందుకె ఇగ ఫ్రిడ్జ్ లై తాగుతున్నాం మీరు రంజాన్ అవి ఏమైనా పెట్టుకుంటా
ఆ రంజనే రంజన్ తోటి రంజన్కు ఒక గుడ్డ జుట్టుతాం. రంజనీళ్లే వాడతాం నేనైతే నేనైతే ఆ ఆ
అందరూ ఏమి చేస్తున్నారు చదువుతున్నారు అందరు పిల్లలు
అవ్వా
మీ సైడ్ ఇట్లా పల్లి పట్టిలు ఇస్తారా ఎయిటీన్ ఇయర్స్ కంటే తగ్గిన వాళ్ళకి?
ఆ ఫోర్టీన్ టు ఎయిటీన్ వాళ్ళకి ఇస్తాం రా మీకు మీ సైడ్ ఇస్తారా మరి?
ఆ ఆ మా సైడ్ కూడా ఇస్తున్నారు.
ఇస్తున్నారా మీ పాపల కస్తాయేమో
ఆ అవును మంచిగా పెట్టిర్ ఆ స్కీమ్ అయితే
అవున అవునురా
ఒక్కమకె
ఒక్కమకెనా? ఇంకో పాపకి ఎంత ఉంటందిరా
బాబు ఇంకొక బాబు ఉమ్ ఓకే ఓకే కొనికే వస్తాయి ఆ అవ్ అవ్
ఆ
నీకు
ఇంకా రండి కదా ఒకసారి మా ఊరికి హలో
మీకేంత్ అంటే ఎట్లా ఇస్తారు థర్టీన్ అ టూ పాకెట్స్ ఇస్తారు.
ఆ టూ ఫోర్టీన్ టు, ఎయిటీను టూ ప్యాకెట్స్ ఇస్తారు వన్ మంత్ కి.
అవునా ఆ మా దగ్గర కూడా అంతే
ఆ ఒకసారి రావచ్చు కదా మా ఊరికి.
ఆ వస్తాం
ఈ హాలిడేస్ లో రండి మరి మీ పిల్లలు మా పిల్లలున్ జయగా ఆడుకుంటారు.
అవును
ఆ పోచనే ఉ ఇంకా
ఇంగా ఏం లెడ్ లే ఇక్కడస తర్వాత కంప్యూటర్ నేరిపిస్తారట అయితే పంపిద్దాం అనుకుంటునా
ఎవరికి
ఇది అంటే ఎవరైనా నేర్చుకోవచ్చు.
ఎక్కడ్రా
మా దగ్గర్నే ఇక్కడ వసుంధర కాలేజ్ అని ఉన్నది
అవునా అంటే ఫ్ ఫ్రీగానా కంప్యూటరూ ఫ్రీగానేనా
అవున్
పంపిస్తారా మరి పిల్లల్ని ఆ ఎన్నీ డేస్
మంత్ ఉంటది కావొస్ ఇంకా ఏమి తెలి
ఆ ఆ ఆ ఓకేరా